హలో.
ఆ ఇనబడ్తాంది.
ఊ చెప్పు, ఎందుకటైతాంది ఊకే.? !
ఏమ్బా.
అంటా ఏస్నావా.? !
ఇంకెక్కడ ఇప్పుడే బోరుబాయి అదే, బట్టల్ పిండి ఎండెస్నా.
హా.
ఏం గుడ్తాన్నవ్ మరి.?
బ్లౌజు. బ్లౌజే. ఆ వేరే వాళ్ళ గీరాకి ఉండే, అర్జెంటుగుండే, కుడతాన్.
ఆ.
పిండెటి, పిండా బుద్దైతలే అస్సలు.
ఇగా పిండ బుద్ధి గాపోతే ఒక్కొక్కటి బొచ్చడైతాయి.
ఆ పచ్చడెట్లా జేష్నవ్ నిన్నా.? !
నిన్న అన్న జేసిండు.
డిస్టబెన్స్, డిస్టబెన్స్ రానియకు.
అ.
మీ బిడ్డ మాటినబడతాంది, ఇనబడనీయకు. !
ఆ మా చిన్నోడాట సైకిలిత్తలేడాట ఈమె బట్టుకో, ఈమె ఏడ్చకుంటాత్తాంది.
ఉమ్మ్మ్ సౌండ్ వాల్యూం దకువబెట్టుకో.
న్హా. యావల్జేసిరు పచ్చడా నిన్నా.?
మీ అన్నె జేసిండు.
ఆహా.
చేసిన్డుగానీ అండ్ల కొంచెం బెల్లం దక్కువైంది.
ఆ.
మంచిగున్నది గాని.
అహా.
ఇగా. నేను తాయినా సాయంత్రానికే వేరే గిన్నెల బోసి కుండా గూడా గడిగి పెట్టేస్నా.
ఆ నేను గూడా ఇగా అన్న జేసిండు, మంచిగానే సరిపోయిందిలేగాని. ఇగా అది తీసిన, తీసి గిన్నెల బోషి. ఫ్రిడ్జ్ లో పెట్టినా మళ్ళా తాగుతరు కావచ్చు అని
నేను కూడా దా ఫ్రిడ్జ్లో పెట్టలే గాని బయట పెట్టేసిన పాడవయాలది బోర్లు తోమలే బట్టలు విండలే ఏం పిన్ డలె ఏం చెయ్యలే అట్టే ఇగ
ధం ఏం చెత్తంది
అన్నం తింటాంది
ఆహా ఏం కూర
కూర నిన్నడిదే ఉండే ఇగ ఏం వండలే నేను నువ్వేం వండినవ్
నేను టమాటా అండి ఎగ్గు ఉడకబెట్టినా
ఆ ఇగ నేను అప్పటి వరకు అండుతాయి కూరలు అయిపోని అయిపోతే ఫ్రెష్గా వండుకోవచ్చు ఏ గోబీ జాకరీ పెట్టిండు అంటే ఇగ బట్టలు పిండుత అయిపోతదని అనుకుంటాన్న
ఆ
ఇంకొకరిది ఎవరిదనా ఫీడ్ చేసుకో అది చెయ్యి నీకు నాదొక్కటేన నాదొక్కటే నెంబర్ అయింది నీకు
ఎలాసన్ చేయాలె విలాసన్ చెత్తే అయితది చేద్దం అని అంటే సరే అన్న
అదే ఇవాల్దో ఒక్కళ్ది నాదొకటి ఆమెది ఒకటి ఐతది ఆ సారి మాట్లాడినియ్యకు
ఊ ఆ సైకిల్ చేయబట్టి వీళ్ళకు గొడవత్తాంది ఇన్ని రోజులు వీడు దొక్కుకోలేదా
ఇప్పుడు ఇత్తేే ఏమైతాందట
ఏ ఎందుకు కొన్నాడో నాకు అర్ధం గాదు ఆ కొట్టుకున్నప్పుడల్లా అన్నకు దొబ్బులే ఆ
ఈన్ని అంటాడు మొన్న మా అక్కెప్పుడొత్తుదో ఏమో అంటాడు
ఎవలు
మీ కొడుకే
సైకిల్ మీద నట పోతాఉంటే నట ఒక టి ఏసిందట దాన్నెందుకే ఒక్కటేసింది నేను ఇయ్యనే ఇయ్య అని అంటాను
మా అక్క ఎప్పుడొత్తదో అంటాండు అంటే మీ అక్క అత్తేనేమో కొట్టుకుంటావు కొట్టుకుంటారు అన్ని అవును మా కత్త నేను ఊర్వనే ఊర్వను ఊకే లొల్లి పెట్టుకుంటా అంటాండు మళ్ళ ఆయనే ఆ గొడవ గొడవ పెట్టుకుంటావ్ అంటాడు ఆయన
ఆ అయితే వాళ్ళ అమ్మ నిన్న మా చెల్ల వచ్చిందట ఇంటికి పోదామని అనుకుంటానం గాని మా చిట్టి ఏమంటంది ఏ రే రేపు బోదాం తీ అమ్మ ఇయ్యాలి ఎందుకు అని అంటాంది, రోజు ఆటేనా పోయి వచ్చినాంక రేపు ఆడుకుందువు అని నేను అన్నా ఊకే తిరుగుడు వొర్రుడు వీళ్ళ తోని
హ్మ్
అదే కథ
ఉమ్ పోయ్ రాండి మరి
ఉమ్
ఉమ్
పోయా ద్దాం అంటే వీళ్ళు బయలుదేర్లె ఇప్పుడు మాఅల్లుడు ఉన్నడు మా కోడ ఉంది మళ్ళ వాళ్ళెంబడి పోతరని చూస్తాన మళ్ళ అమ్మ దోల్తదా నాతోని
తోలదు
ఉమ్ ఇగ మళ్ళా అంటది గదా ఇన్ని రోజులు పో ఇన్ని రోజులు అంటే ఇగ పోయి సూసొత్తలేనా కానీ అయ్యా మా చెల్లకు మాట వత్తది
అవునవును
అయ్యో ఇప్పుడు బాగానే పోతారు అప్పుడు పోలేదా కానీ పోయినం మా తమ్ముడు ప్రతి ఒక్క పండుకు రమ్మనేది రమ్మనేది గానీ ఇగ మేమే అన్న నిడిషి పెట్టి పోకపోయేది అన్న నిడిషి పో పెట్టి పోకపోయేది ఇయాలా నిన్న గూడా రమ్మన్నది కాని ఈన ఒక్కడేనే ఏ ఎటు ఏవ్వలేరా పండుగ పుట ఈనను ఎందుకు ఇడ్చిపెట్టిపోవాలే అనుకున్నా ఇగ అమ్మమ్మనే ఇటు రమ్మనమ్మా నేనేమ్ పోవాలనే అంటాంది
రమ్మనక పోయినవ్ మరి
ఆ షెల్ల వచ్చిందట ఇగ ఆన్ని ఇడ్చిపెట్టి వత్తదా మాషెల్లె పిల్లలు రమ్మ రమ్ రాన్లి రాన్లి అంటాంర్రు ఉమ్ మరేం జేత్తరో పోదామంటరో మరేమంటరో తిన్నంక మా చిన్నోడు అత్తడో రాడో ఈయనే తిరుగుడేనాయ్
నరసింహుడు వాచ్ ఆర్డర్ జేసుకున్నడు
ఆ
అచ్చింది కానీ నూట తొంభై ఎనిమిది రూపాయలో నాలుగు రూపాయలో
ఆ ఇత్తడా మరి ఫైసల్
ఇచ్చిండు రెండు వందలు ముందే బుక్ జేసుకున్న వెంటనే
ఆ ఇయ్యాలే మరి
ఇచ్చిండు అది అచ్చింది ఆర్డరు ఇవి చిన్నవి యేసుకొని తీసుకున్నాడు వెంటనే వాడు గూడా జేసుకున్నాడు అన్నట్టు
ఉమ్
ఎట్టనో గొనిచ్చింది ఆలమ్మ
ఉమ్ ఓ రోజు బో రోజు బోవుడేనట్ట గాదు మండలోలు ఇంటికి
అవునటా
రోజు బోవుడేనట ఇంత నైన్ డేసు అచ్చుడేనట మరి గట్లా అలవాటు అయితే రేపటి అల్ల నీకు అసలకే షేత గాదు
చేతకాదు మరి
పోరగాళ్ళు ఆగమేనా ఆయ నాగం జేసిపోయిండంటే వీళ్ళు ఈయన ఈమె గూడనా
ఉమ్ ఇంకేమున్నది మరి వందో రెండొందలో ఊకె మనిషి కాదా మనం మనల్ని అడుక్కునే బదులు వాళ్ళు తాగకుండ దాచి పెట్టుకుంటేంది
అబ్బో గట్టనా
అసలు అడిగి అడిగేదే దానికోసం కావచ్చు
ఆ కూరగాయలు అవి ఇవి అని అంటది కాని కూరగాయలు చేసుడా అదే కూరగాయలు తీసుకొచ్చుకునుడా ఒక్క రకం తెత్తది ఓ రెండు మూడు తెచ్చుకుంటే ఏంది
ఆ అవును అక్కడే గా అంగడికి అంగడికి ఫుల్ మంచి తక్కువ వంద రూపాయలకు బొచ్చడు కూరగాయలు వత్తాన్నయి
ఆ అత్తాన్నయి
మూడు నాలుగు రోజల కూరగాయలు వత్తయి తెచ్చి ఆడ పడేసుకుంటే ఒక్క కిలో రెండు కిలోలు టమాటా పచ్చిమిర్చి ఉను సొరకాయ బెండకాయ అదోటి అదోటి రకం మూడు రకాలు తెచ్చుకొని అడ పడేసు కుంటే వారం అంత అయితయి ఏ ఆడిది ఆడిదాని ఇగురం ఉండాలి దేనికైనా
ఉమ్
అడదాని ఇగురం ఉంటే ఎంత త పిచ్చోడు తాగుబోతోడు తన్నేటోడయినా గాని ఇల్లు బాగుపడతది
ఆ అన్నగిన ఆగాగు కోల్తారు కదా
ఆ ఇప్పుడు కోల్తార్రా
కో ఆ పొద్దున్నే పూజ అయింది
అయిపోలే కొలుసుడు అయిపో
నేను లేసి చూసేవరకు పూజ అయిపోయి పూజ అయితాంది ఇప్పుడు కొలుత్తాల్లు కొలిషిరు కూడా
కొలిశిర్రు అయిపోయింది అటు దర్వాజకు ఎత్తడానికి వపోయినట్టున్నడు మండలోల్లది
ఆ అదే కొలిశిర్రు అటు పాయిర్రు వీళ్ళు ముగ్గు ఏమో వీటికంత పోషిర్రు
ఆ ముగ్గు కూడా పోసుడయింది
ఆ ఎప్పుడు పోవుడు హాస్టల్కు ప్రిన్సీ
ఇప్పుడు ఎక్కడిదిగ
ఆ
మళ్ళ
మళ్ళా స్టార్ట్ అయితేనే కదా చిన్నమేకి చెప్ ఎప్పటినుంచెలి ఎగ్జామ్స్ అచ్చే నెలనా
ఇగ వచ్చే నెలనే
ఆ
పెట్టే ఉన్నదట పెట్టున్నది మమ్మీ నేను పెట్ట తెచ్చుకుంటా అంటే సరే డాడీ కి చెప్త తీయి అని నేనన్న వెహికల్ పట్టుకొని పోవాలిగా
ఆ వెహికల్ పట్టుకొని పోవాలే ఆమే సామాను అంత తేవాలే
తేవద్దా
అయింది కదా
అయింది కట్ చేతన
ఆ కట్ చేయి